హలో
హలో
హలో
హలో
ఆ బాబు ఏం చేస్తున్నావు
ఏం లేదండి ఇందాకనే తిన్నా ఇప్పుడు బెడ్ మీద పడుకోని ఉన్నా ఇప్పుడే
అవునా కాలేజీ వెళ్ళిపోయారా
ఇవాళ ఎగ్జామ్ ఉండే మాకు అయితే నైట్ చదువుకున్నా మార్నింగ్ ఆర ఇంటికే లేసి ఇంకో క్వశ్చన్ చదువుకున్నా టూ మార్క్స్ ఇంకా చదువుకున్నా వెళ్ళిన కొంచెం రాసి సి ఇంకా పన్నెడీన్టికి బయటికి వచ్చేసిన మళ రేపు ఉన్నది మా ఎగ్జామ్
ఏం ఎగ్జామ్స్ ఇప్పుడు మీకు
మాకు మిడ్ టూ నడుస్తున్నాయంండి
అవునా
ఈ నెల మొత్తం నడుస్తూనే ఉంటాయి మాకు ఎగ్జామ్స్
ఇప్పుడు బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కదా నువ్వు
ఆ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంక అయిపోలే ఈ నెల అయిపోతే నాకు ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టు
అవునా మీకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లాంటివి ఉండదా
సమ్మర్ హాలిడేస్ ఇప్పుడుేం లేవు ఇంద ఇంతకు ముందు ఇరవై రోజులు ఇచ్చేసిర్రు
ఆ
ఆ నిన్న తోనే ఐపోనైయి హళ్
అవును
మీరేం చేస్తున్నారు అండి
ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు బాబు కాలీగానే ఉన్నాం
రైతులా మీరు
అవును కదా
ఆహా పంట పొలాలు
ఇంగ అదే పనిగదా మనకు ప్రశ మొత్తం వర్షం లేదు ఖాళీగానే ఉన్నాం ఏం పనీ లేక
ఆ అన్నిీ అమ్ముడు పోయినాయా
ఆ అన్నీ అమ్ముడు పోయినాయి
వడ్లు
అన్నీ అమ్మడు పోయినాయి
ఆహా
ఎలా ఉంది మరి ఆ క అయింది కదా
పిల్లలెంతమంది
ఇద్దరు బాబు
అవునా చదువుకుంటున్నారా
ఆ చదువుకుంటున్నారు బా ఫస్ట్ బాబు ఇప్పుడు సెకండ్ క్లాసు చిన్న బాబు యుకేజీ ఇంకేం మరి ఆ తిన్నం
ఆ ఏం కూర చేసిర్రు ఇయ్యాల
ఇవాల వంకాయ టమాటా
ఆహా రెండు కూరలా
రెండు కలిపి కూర
ఆహా మీ హస్బెండ్ ఏం చేస్తాడండి
వ్యవసాయమే
ఆహా ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు
సిక్స్ ఆరు ఎకరాలు ఉంది
అన్ని మీరే చేస్తారా
అంతా మేమే తీసుకుంటాం
ఊహూ
ఇప్పుడు నువ్వు ట్వంటీ డేస్ మీ హాలిడే ఇచ్చినప్పుడు ఎటైనా వెకేషన్స్ కి వెళ్తే బాగుండు కదా ఏదైనా ప్లేస్ చూడ్డానికి
వెళ్తే బావుండు ఒకటే ప్లేస్కి వెళ్ళొచ్చిన ఆల్రెడీ అంటే మిగతా మొత్తం మిగ్ మిగతా రోజులన్నీ మా ఇంటి పనులుండే
కొరవి వీయ లేదు కదా మీరు
ఆ
హమ్ టెంపుల్ మీ ఫ్రెండ్షిప్ తో అందరు మీరు స్టేటస్ పెట్టిన ఫోటో చూసిన
ఆహా బాగుంటదండి అక్కడ సండేస్ సండే హుమ్ ఫ్రెండ్స్ తో వెళ్తే ఫ్రెండ్స్ తోనైనా ఫ్యామిలీతో నైన వెళ్తే బాగుండదు అక్కడ
అవును నిన్న మన మా ఫ్యామిలీ వెళ్ళిండ్రు
ఆహా అక్కడ వెళ్ళిన్ తర్వాత కు ఆ ఆ కోడిని తీసుకెళ్తారు ఆటికి పోయిన తర్వాత కోసి ఆన్నే తిని ఆన్నే పండుకొని ఫ్యామిలీతోనే ఇట్ల బాగుంటది నైట్ వ్యూ అట్లా
మరి మీరేం చేసిండ్రు మీరు ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళిండ్రు కదా
వెళ్ళినాం నైట్ అక్కడ లోపల పండుకొనివ్వలే మమ్మల్ని
అవునా
గుడి తలుపేసిర్రు మేము బయటనే ఒక షాప్ ముందు పనుకున్నాం
ఆహా
హ్మ్ ఆడికొచ్చి మళ్ళా పోలీసులు లేపుతున్నారు మళ్ళా
ఎందుకు మరి ఇక్కడ సైడ్ కి మనకు ఆ ఏమంటారు భద్రకాళి టెంపుల్ వెనకాల ఉంటది కదా ప్లేసు
ఆహా అక్కడ పడుకొనివ్వలే మమ్మల్ని
ఎందుకో
ఓ ఇగ వాళ్ళకే తెలుసు ఇగ నేను అన్నాన్ అందుకనే ఇటు మెడికల్ షాప్ ముంద అక్కడ పడుకున్నాం ఐతే ఆడకొచ్చి కూడా పోలీసోళ్ళు మళ్ళ లేపుతున్నారు ఏంటి ఇక్కడ పనుకున్నారని ఆయితే ఇక పడుకోకుండానే అట్లనే అటుఇటు తిరుగుతూనే ఉన్నాం నైట్ మొత్తం
హ్మ్
హ్మ్
అయ్యో మంచిగా టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకొని మీరు నిద్ర చేసుకుందాం అను
మ్మ్ కుదరలేదు అది మ్మ్ ఆ రోజే మరి ఎందుకుయిందో ఎందు తెల్వదు
అయ్యో అంటే మన ఫ్యామి లీ మెంబర్స్ ఉంటే పర్వాలేదు ఇప్పుడు మీరు బ్యాచిలర్స్ గా పోయి యిండ్రు కదా ఈగ అవి లే వాళ్ళు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు
మ్మ్
ఇగ వీళ్ళకి ఏం పనిలేక వీళ్ళ అట్లా వస్తూ ఉంటారు అని అనుకున్నారేమో
మ్మ్ పొద్దున్నె లేసి ఇగ ముఖం కడిగి దాని తర్వాత టిఫిన్ చేసి చాయ్ తాగి లోపలి పోయి దర్శనం చేసుకొని వచ్చేసినాం ఇగ
నైట్ ఏం తిన్నారు మీరు చికెన్ గిట్ల ఏం వండుకోలేదా
నైట్ అక్కడనే చికెన్ బయట ను తీకున్నప్పు ఇ గా అనే ఆ షాప్ లో ఆ షాప్ లోనే తోపిసుకొని తెప్పసుకున్నాం మ్మ్ మాకు వండడం ఎక్కడ వస్తదండి
ఏమి లేదు
గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే బాగుండు వాళ్ళయినా ఉంద్
అలా మా అట్ల అలా మాట్లాడద్దు
ఆ
ఆ అనని మాట్లాడొచ్చు
ఆ ఓకే ఓకే
ఇంకా మరి అమ్మ నాన్నలేం చేస్ స్తున్నారిప్పుడు ప్రస్తుతం.
అమ్మ నాన్నలు రైతులే వాళ్ళు కూడా. మాకు ఒక ఐదు ఐదు ఎకరాలే ఉన్నాయి.
అన్ని పంట పొలాలన్నీ. ఆ నేను ఇంటికి పోయినప్పుడు మొత్తం పని చేేసి అన్ని ఒట్లు మొక్క జొన్నలన్నీ అమ్మేసిన తర్త ఇటు వచ్చేసిన ఇగ
హ్మ్.
హ్మ్. మీ కొడుకులు ఏ ఏ స్కూల్ అండి.
ఇక్కడ మన ఊల్లో శ్రీ సాయి పబ్లిక్ స్కూల్.
ఆహా. ఏ క్లాస్ చదువుతున్నారు.
బాబు పెద్ద బాబు ఫస్ట్ క్లాసు చిన్న బాబు యూకేజీ.
ఆహా.
అయిపోయిందిగ నెక్స్ట్ సెకండ్ క్లాస్.
దా ఫీస్ ఎంత ఉన్ వాళ్ళయ్
హ్మ్ హు.
ఫీస్ ఫీస్.
ఫీజు ఇప్పుడేమో సిక్స్టీన్ థౌజండ్ అంటున్నారు మరి. ఈ ఇయరు పెద్దోడికి. చిన్నోడికి థర్టీన్ థౌజండ్ దాకా తీసుకుంటారేమో. హ్మ్ విగ వ్యాన్. ఫీజు వేరు.
ఆ
ఇగ బుక్స్. ఫీస్ ఫీజు.
విద్యార్థిగా వచ్చిగ సంవత్సరానికి యాభైవేలు అయి
ఆ ఇద్దరికి యాభైవేలు అయి తది ఖచ్చితంగా.
ఆ
హ్మ్.
అంతా బానే ఉన్నారా అండి.
అంతా బానే ఉ ఉన్నాం
ఆహా
ఇక నువ్వు మంచిగనే రాసినవు కదా ఎగ్జామ్
ఎగ్జామ్ మంచి అంటే సగానికి రాసినాను టూ పేపర్ ఏమో థర్టీ మార్క్స్ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ మార్క్స్ కి రాసిన
అం ఎందుకు మరి అట్లా
ముందునే వచ్చిన కదా ఇగ ఇంట్రెస్ట్ ఏమి లేదు, ఇంటికాడ నుంచి వచ్చినా ఇగ మంచిగా అనిపియదు కదా అండి
మరి ఇప్పుడు సబ్జెక్ట్ వెళ్తదా
ఆ సబ్జెక్ట్ ఎల్లిపోతుది ఇది జస్ట్ ఇది మిడ్ మిడ్డూ
మిడ్డే కదా ఆహా అంటే ఇవి లాస్ట్ ఎగ్జామ్స్ కాదు సెమ్స్ కాదు, ఆహ అంటే ఇప్పుడు మనకోసు స్కూల్ టైమ్ లో ఎట్లుంద అంటే యూనిట్ టెస్టే యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ అలా ఆట అలా అనుకుంటా ఆ దాన్ని మీరు మిడ్ అంటున్నారు
ఇ కూడా స్కోర్ చేయాలి మనం
ఆహా ఆ
హ్మ్
అదే దాని కూడా ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఇ వరకు స్కోర్ ఇవన్నని ఎట్లా చేస్తార దీనికి కూడా ఉంటదేమ మరి మరి హార్డ్గా ఉందా ఈ సికుందా బిటెక్
బీట కంటే కొంచెం ఆడ ఇ మనకు ఎట్లా అంటే ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎక్స్టర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మిడ్ టూ మిడ్ వన్ అని సెమ్ మని మళ్ళ ప్రాజెక్ట్స్ ఇస్తారు ఆ ఇంకా పీపిటీసి ఏమ సరు హ్మ్
ఈ మైం అంతా ఆ ఆ మైండ్ ప్రెజెర్ సైడన్ మీర్తి
ప్రెషర్ మొత్తం ఒక టూ మంత్స్ అనా ఒకసారి గ టిగాబడతాది మన మైండ్ అక్కడనే దొబ్బుతది,
కతం
హు అయినా ఎఫెక్ట్ చేయాలి మ మనం కూడా ఇవన్నీ ఎదుర్కోవాలే,
ఉ
హు
ఎదగాలి కదా మరి చేయాలి, వచ్చే ముందు ఇంకా టూ ను టూ ఇయర్స్ కష్టపడాలి త్రీ ఇయర్స్,
ఇంకా త్రీ ఇయర్స్ ఉన్నాది
ఉబ్బ అప్పుడు దాకా ఉన్న
ఫోర్త్ ఇయర్ లో అపు. ఫ్రెండ్షిప్ జయ్యొచ్చు,
ఊ
ఆ ఫ్రెండ్షిప్ లాంటిది అట్లా చేయొచ్చు మనం బయటికి వెళ్లొచ్చు,
ఆవు
ఆటల్ల పెట్టుకుంటారు మనల్ని,
ప్లేస్మెంట్స్ ఉంటాయా అందులో,
అట్లాంటిదే, ఊ ఊహు
నేను మళ్ళా ఫోన్ చేస్తా,
ఆ సరే అండి
ఓకే
అహ,